మ్ బాన్నారండి
ఆ నమస్తే అండి బాగున్నారా మేడమ్
ఆ బాగున్నామ్ మీరు బాగున్నారండి
ఆ బాగున్నామండి ఈ మధ్య కాలంలో చాలా రోజులు అయింది అండి మాట్లాడక
అవునండి ఇక్కడ వేసావి కాలంలో ఇగ పె పెళ్ళిళ్ళకి అట్టే తిరుగుతున్నాం కదా ఇప్పుడు
అవునండి అవును అవును
హ్మ్ ఉహు
మాకేమో ఇక్కడ ఇక్కడ ఎండలు బాగున్నాయిండి అసలు ఎటు వెళ్ళేటట్ తెలియకుండా
అవునా అండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి అసలు కానీ మీ దగ్గర నుంచి ఇక్కడికి చాలా తక్కువ కదా ఎండలు
అవునండి కాని ఇక్కడ ఎండ బానే ఉందండి అక్కడికీ వేడి సర్ది లాగా అయింది ఈ మధ్య నాకు అసలు ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు
అంతేనా ఆ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలండి మంచిగా ఉంటేనే మనకి ఏమైనా ముందు
అవును అవునండి ఏమో అండి అన్ని బలమైన ఆహారాలు తీసుకుటూనే ఉన్నా కాని ఎక్కడా ఏది తింటనే ఉన్నానండి ఏక్కడా మంచిగా ఉండట్లేదు శరీర రీత్యా
ఆ బలమైన ఆహారం అప్పుడు తింటాం కాని అప్పుడు మన తాత ముత్తాతలు తినే ఆహారం తింటేనే ఇప్పుడు ఎమైన బతుక్కుతం మనం
ఇగ అప్పటి అంటే ఏడ తింటాం అండి ఇప్పుడు అంత పిజాలు బర్గర్లు ఈ తినాలనే ఆశ ఎక్కువ
పిజ్జా బర్గర్ తింటే ఉన్నడానికి కాదండీ పోవడానికి రెడీ గా ఉంటాం
అంతే నా అంతే అంటారరండి
ఆ ఆ పో పోడారం పో పోవడానికి పటం కట్టుకున్నట్టే అండి ఇక
అట్లా అనుకుంట్ అట్లాంటే ఎట్లా అండి ఇప్పుడు ఎగ్గు పఫ్ కరీపఫ్లు ఇట్లాంటివి అయిపోతున్నాయి అండి ఆహారం అంతా ఎక్కువ
ఆ ఇప్పుడు ఆహారం మొత్తం కలుషితం అవుతున్నదండి
అవునండి
ఎక్కడెక్కడీయో నిల్వ ఉన్నా అన్నీ పెడుతున్నారండి అది మన శరీరాన్ని పట్ట సరిపరి సరిపడక రోగాలు వస్తున్నాయి
అవును
ఉ అందుకే అప్పుడైనా బలమైన ఆహారము రాగిజావ జొన్న రొట్టె ఆ సంగటి అవి తింటే
అంటే సున్నుండలు బెల్లంతొ చేస్తే పిల్లలు తినట్లేదండి చక్కర్తో చేస్తేనే తింటున్నారు
చక్కెర అవన్నీ చేయండి పిల్లలకి రాగి రాగి ముద్ద చేసి పెడతాండి మంచిగా చిన్న చిన్న నా నెయ్యేసి రాగి ముద్ద చేసి పెడితే అల్లకు పప్పు చారు అయినా సరే చికెన్తో అయిన తింటే మంచిగా తింటారు ఇష్టపడి తింటారు
అవునా అంటే ఎట్లా చేస్తారండి అది
ఒక గ్లాసు రాగిపిండికి ఒక గ్లాసు బియ్యము బియ్యం వేయాలండి
ఆహ
ఇది అన్నం ఉడికేటప్పుడు ఒక గ్లాసుకి రెండు గ్లాసులా దాకా నీళ్ళు పోయాలి ఒక గ్లాసు అన్నంకి రెండు గ్లాసు నీళ్ళు పోసి ఆ అవును అన్నంలో ఈ పిండేస్తారండి
ఉమ్
అన్నంలో ఈ పిండేస్తారు అది అది మసిలేటప్పుడు ఇట్లా ఉడికేటప్పుడు ఈ రాగి ఒక గ్లాసు రాగి పిండి అందు అందులో ఎస్తారు
ఆహా
ఉ అది బాగా ఉడికినాంక మంచి దగ్గరికి ఇట్లా ముద్దల దగ్గరికి అయినాక దాన్ని మంచిగా గట్టి అయితే గట్టి మరి మన పప్పు గుత్తులా ఉంటాందిండి దాంతోటి బాగా గట్టిగా అది రుబ్బాలి రుబ్బిన క్ ఇంకా మనం మంచి చేతితోటి తీసుకొని నీళ్ళతో తడి తడుపుకొని కొంచె నెయ్యి వేసుకొని మంచి చేసుకో ముద్దలాగా రౌండ్ ముద్ద
కానీ అన్నము కూడా మెత్తగా అయితుంది కదండీ
ఆ మెత్తగా కావాల కదా మెత్తగా అయినప్పుడే ఈ రాగి పిండి అందులో వేయాలి మనం
ఆహా
ఇ రెండు కలిపేస్తామంట మంచిగా ఉంటుంది టేస్ట్ రుచి కూడా బాగుంటుంది పిల్లలు కూడా మనం డైరెక్ట్ రాగి రాగి తినమంటే తిన కదా అండి ఇట్లా కొంచెం కొంచెం అలవాటు చేయాలి మనకు మంచి బలమైన ఆహారం ఉంటుంది అప్పటి కాలంలో తిన్న రుచి కూడా ఉంటుంది పిల్లలలు ఇట్లా కొత్త కొత్త రుచి కూడా టె చూస్తారు
కానీ ఎక్కడ అండి మా పిల్లల అయితే అసలు ఏం తిననే తినరు ఎంతసేపు లేసులు అంటారు చాక్లెట్లు అంటారు ఎంత ఏమనింటే కొడతనేమో మళ్ళీ ఏడిస్తే బాధ అనిపిస్తుంది ఈ చిన్న పిల్లల్ని
ఆ రాలండి ఏం లేస్లుండి అది కూడా మత్తు మందు కలిపి పెడుతున్నారండి అంత పౌడరు కలర్లు లేచి పెడుతున్నారు వాటి వల్ల ఒక మా చిన్నబాబు తినేసరికి మొత్ తో వాంసింగ్ విరేచనలు అయినాయండి ఒక రోజు ఆ ఒక అప్పటి నుంచి చూపించినాంమండి ఇట్లా అవుతుంది అని తింటే ఎట్లా అవుతుందని చెప్పేసరికి అప్పుడు నుంచి ఆపేసిండు తినడం ఇగ
మా పిల్లవాడికి చిన్న పిల్లవాడు కదా ఐస్ క్రీమ్ పెడదామని అరే ఏడుస్తుండు అని ఒక రెండు స్పూన్లు పెట్టినామండి కతం తెల్లరే సరికి పిల్లవాడు అస్ వస్తా తక్కువ అయింది
ఆ ఇ ఇంట్లోనే మనం చేసుకోవచ్చుంటే ఐస్ క్రీము మంచిగా చక్కెర బాదము కొంచెం ఇలాచి పొడి అన్నీ కచ్చిపచ్చా దంచి పాలల్లో కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టి స్పూన్ తో తీస్తే అదే ఐస్ క్రీమ్ అయితది అండి పిల్లలకి
కానీ ఆ పిల్లలకి బయటది ఎక్కువ ఆశా కదండి ఇంట్లో పిల్లలు ఎక్కడ ఇష్టపడతారు బయటివీ అయితే అసలు ఎంత ఆసక్తి తుటి ఎదురు చూస్తా ఉంటారు
మ్ అందులో కొంచెం బీట్రూట్ కలర్ ఏసినామనుకో కలర్ చేంజ్ అయితాది బీట్రూట్ రసం ఏసినాము అనుకోండి మనకి కలర్ చేంజ్ అయతది
కానీ బీట్రూట్ బాగుంటాది అండి ఐస్ క్రీమ్ కి
ఆహా ఒక్క చుక్క అండి కొంచెం టచుక్కాలా వేస్తే కలర్ చేంజ్ అయితది అండి అలా నల్లగా అయితే కొంచెం కలర్ డిఫరెంట్ వేరే కలర్లో మారుతాది కదా
అవునవును
ఆ అట్లా మనం పిల్లలం పిల్లల కోసం తప్పదు కదండి అన్ని రకాలుగా మనం ఆలోచించాలి
అవునవును అండి కరెక్టే అది కూడా
ఉ
చేద్దాం చేయాలని కానీ ఇగ బయట ఆహారం తిన తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోతుందండి
అవును చిన్న చిన్న ఏజ్లో చిన్న చిన్న వయసులోనే పిల్లలకు హార్ట్ అటాక్ వస్తున్నది అండి
ఆ ఇప్పుడు అంత పెద్ద వారికి ఆలోచన ఎమో కాని చిన్న చిన్న పిల్లలకి జుట్టు లేకపోవడము మొ మొఖమంత తెల్ల తెల్ల మచ్చలు సరైన ఆహారం లేక
అవునండి మా మా పెద్ద బాబుకైతే సరైన ఆహారం తీసుకోక వైట్ హెర్ తెల్ల హర్ తెల్ల జుట్టు వస్తున్నది అండి
ఆహా
ఆ అస్సలు ఒక గుడ్డు తినడు ఓ పాలు తాగడు బలమైన ఆహారం ఏది తీసుకు కోడు ఒకరు తిను అని గట్టిగా అంటే ఏడుస్తాడండి కూర్చొని ఇగ
ఊహు
ఏం చేస్తామండి ఇంగ
మనం పిల్లలకి ఏం చెప్పలేము కదండి ఏం చెప్తాం పిల్లలకి యో ఏమన్నా అంటే ఇగ ఏడవడమే స్టార్ట్ చేస్తారండి పిల్లలకి ఏం సర్ది చెప్పలేని పరిస్థితి అది
అవునండి ఉ ఉ అదే నండి ఒక్కసారి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే ఈ బయట ఫుడ్ బయట ఆహారం పెడితే నేమో ఆ అంత మరి చూడండి పిల్లల అందరం బాగున్నామండి
అంటే వారానికి ఒకసారి ఇస్తారా ఎట్లా ఇస్తారండి మరి రాగి ముద్ద అనేది
రాగి ముద్ద రా నైట్ పూట చేస్తా అండి అంటే పొద్దుగుల స్కూల్కి ఆఫీస్కి హడవిడిపోతారు కదండి
ఊ
ఉ నైట్ పూట ఇస్తా అండి ఫుడ్
కానీ పొద్దుగాల తింటారు కదండి
పొద్దుగాల పిల్లలతోని హడవిడి ఉం టే అంటే స్కూల్ టైం ఉంటుంది ఆఫీస్ టైం ఉంటుంది ఏదో కొన్ని పాలు తాగేసి వెళ్తారు టైమ్ సరిపోదు వెళ్లేసరి అంత తినే టైమ్ ఉండదు కదా
అవునండి
అందుకే వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి ట్యూషన్స్ అవన్నీ ఉంటాయి కదండి వచ్చేసరికి చేసి పెడతా త రాంగానే మంచిగా తినేస్తారు
ఉ
హల్త్కి హల్త్ ఇగ తొందర దినేస్త
బాగా కాళ్ల నొప్పులు కూడా అసలు భరించలే తున్నాండి వాతావరణం ప్రభావము భోజనం ప్రభావం
ప్పులు పోతాయండి మంచిగా
ఆ ఆవ్ అదే ప్రయత్నం చేస్తానండి ఖచ్చితంగా నేను ఎట్లనే పోయింది అనేది
ఇ దోశ కూడా చేసుకోవచ్చు అండి రాగి పిండి తోటి మనం మంచిగా
మా అమ్మ చేసేదండి అప్పట్లో మంచిగా రాగి దోశ పెసరట్ దోశ అట్లా బాగా చేసాదాని ఇప్పుడు ఈ రోజు ల్లల్లో మనకి ఎక్కడ ఓపికలు ఉంటాయండి అవన్నీ
అదే అప్ప అప్పట్ అప్పట్లో చేశారండి కానీ ఇప్పుడు అంత ఓపిక ఎరుకున్నదండి చేయడానికి
అవునండి ఇప్పుడు ఓపిక లేవండి చేసి పెడితే ముందలా తింటందు గుడా అసలు ఓపికలు అనేవి లేకుండా అయిపోతున్నాయి పిల్లలకు అయితేయింది పెద్దోళ్ళ గుడా అండి
అవునుండి మనం చేసి పెట్లాప్పు కూడా త తినడానికి కూడా పిల్లలకి ఓపిక లేకుండా
ఉద్యోగ రీతే ఏముందండి మనం ఉద్యోగానికి పోతున్నామో వస్తు తునము బయట ఏదో ఒకటి తెచ్చుకోవాలి తినాలి అన్నట్టు ఉంది నాను వంట అన్నం కూరలు చేసుకోవాలన్న ఆలోచనే లేకుండా అయిపోయింది అందరికి
అవునండి
ఇంకా ఏమన్నా ఇదేనా అంటే ఇంకేమన్నా ఫుడ్స్ ఇస్త తర పిల్లలకు మంచి ఆరోగ్యంగా
ఇత్తండి కాజు బాదం పిస్తా
ఉ
ఆ ఇవన్నీ ఇస్తామండి పిల్లల కంపల్సరీ నానబెట్టి
అంటే అన్ని ఖర్చుతో కూడుకున్నాయి కదండి జరా
ఆ ఖచ్చితది కానీ తర్వాత హాస్పిటల్లో పెట్టేదానికంటే ముందే మనం ఆ అన్ని రడీ చేసుకొని పెడతా మంచిది కదండి ప్రిపేర్ చేసి పెడతా
లేదుకదండి మా మా దగ్గర అయితే ఇక్కడ ఊర్లలాట్లయితే మంచిగా దోసకాయలు తోట నుంచి తెచ్చిన దోసకాయలు కోసు కోని కొంచెం ఉప్పు కారం పెట్టుకొని కారం ఉప్పు పెట్టుకొని తి టే ఎంత బాగుందొ ఒక దోసకాయకి సమానం ఒక ఆపిల్ అండి
ఆ ఇప్పుడు ఏడ దోసకాయ కు టేస్ట్ ఏడు అప్ అప్పట్లో మనం మేము చిన్నగా ఉన్నప్పుడు ఉట్టు దోసక తింటుం తెలుసా అండి అసలు అప్పట్లో అమ్మవాళ్ళు ఇంట్లోనే దోశకా ఇట్లా తీగలా వేస్తుంటే ఉట్టిగా తినేవాళ్ళం ఇప్పుడు ఆ దోశకా టేస్ట్ కూడా ఉ ఎట్లుందో తెలుసా సప్పగా అన్నిటి కి మందురుగా పెట్టేస్తున్నరండి ఇగ ఏడ రుచి ఉంటది మనకిగా. మనా కావాల్సి నావన్నీ విటమిన్స్, ప్రోటిన్ అన్ని పోతున్నయి ఏం ఉంచుతలేవు. ప్రతిదానికి మందులు, మందులు, మందులు.
అదే అండి అదే అందుకోసమే వచ్చింది ఇప్పుడు ఇబ్బంది.
అదే చిన్న వంకాయ కూర చేస్తే రొండింటిలో తెలుస్తుండే అదే పలాన ఇం ట్లో వంకాయ కూర చేస్తు ఇట్లా వాసన వస్తుండే అంటే.
అవునండి ఇప్పుడైతే వంకాయలేంది ఏది చేసినా ఒక వాసన లేదు ఏం లేదు.
చికెన్, మటన్ వండినా కూడా వాసన వస్తలేదండి. తెల్సా ఓ ఆ పచ్చడ్లు చేస్తే అస అసలు ఆ వాసనకే మా పక్కన వాళ్లు కూడా ఆ వాసనకే మాకు తినాలి అనిపిస్తుండే.
అవునండి ఇప్పుడైతే అసలు ఏం వాసన లేవు ఏం లేవు.
లేవు అందుకే అప్పటి రోజులు మళ్ళా వస్తే బావుంటుందండి ఇవన్నీగా.
అవునండి.
మంచిగా అందరు పైసలకి ఎక్కువ ఆశపడుతున్నరండి అంతే. మందులు చే మందులు చల్లి తొందర చేయాలి, తొందర కావాలని చెప్పేశి ఎక్కువ ఆశపడి ప్రజలను అన్యాయం చేస్తున్నరు.
ఇగ మనకు తప్పదు కదండి ఇగ మనం ఇక్కడ బ్రతుకుతున్నం మనం కూడా చేసుకోవాల్సిందే అండి.
ఆశ ఉండాలి కానీ మరి ఇంత ఆశ ఉండద్దు కదండి. ఆ అదే ఉండాలి. కనీ ఇంత ఉండద్దు ఎందుకు ఇప్పుడు అందరం మనుషులమే కదా.
నేనైతే ఖచ్చితంగా తప్పకుండా ప్రయత్నం చేస్తానండి మీరు చెప్పిర్రు కదా.
తో అయినా మంచి బలంగా ఆహారము పిల్లలకి కాల్చేతి ఎముకలు దృఢంగా ఉంటాయండి. ఒకేనా సరేనా ఇ స సరే అండి ఓకే.